హలో
ఆ
హు అనిపిస్తోందా
హు వినిపిస్తుంది
ఉహు ఎట్లుంది నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్
అహహా
అట్ల నవ్వల్లా
హు కాదు నువ్వు మొత్తం చెప్పాకా కదా నాకు కాల్ చే ఏం పేరు వచ్చింది
నీకేం పేరు వచ్చింది. నా పేరు వచ్చిందా
హ్మ్మ్
కాదే నా బెయం రాదే
ఒచ్చిందిలే శబ్బాన
ఆ
మీ మమ్మీదా
నా నెంబర్ లకి అసలు టాస్కలే రాలేదు, తెలుసా మమ్మీ దానికి వచ్చినాయి.
ఊహు ఇప్పుడిది నీకు టాస్క్ కాద ఇది.
టాస్కే
అదే ఇప్పుడు ఇది నీ ఫోన్ లో లింకా చేసేగాధా ఇట్లా
నా ఫోన్ లోని ఇంకానే చేస్తాన్నా
వాయిస్ బ్రేక్
అన్ని నం నా ఫోన్ ఇంకనే చేస్తారా నెంబర్ మామ్మీది.
ఉ అదే అదే ఊ
లాస్ట్ టైం చేసిన్నాం కదా. మనము ఇలాంటి బీంగ్
ఆ
అప్పుడు అన్ని నెంబర్స్ కి వచ్చిన్నాయి. పూజినంబర్ ఇన్ని కి కూడా వచ్చింది కదా మెసేజ్. కానీ నువ్వు చాలా రోజుల తర్వాత చెప్పినావు కదా.
ఉ ఉ ఉ
ఉ అదంతా జరిగి ఆప్ మళ్ళీ నా నెంబర్కి రాలేదు. లాస్ట్ టైము అప్పుడు వచ్చినది మా మమ్మీ నెంబర్కి, మా డాడీ నెంబర్కి, పూజీ నెంబర్కి. ఇప్పుడు మళ్ళీ మడాలి నెంబర్కి రాలా, పూజీకి రాల, మమ్మీ దానికి మాత్రం మళ్ళీ వాళ్ళే మెసేజ్ చేసినారు.
ఉ కాదు ఇప్పుడు అస్ ఇప్పుడు నువ్వు ఆ నీ ఫోన్ లో నింకా నువ్వు కాల్ చేయలేవా? అంటే మీ మమ్ మీ మమ్మీ నెంబర్స్ మీ మమ్మీ నెంబర్ తో కాక కన్నా
నేను ఇప్పుడు ఉహు చెయలేను.
ఎందుకు
పుడునే
వయిస్ బ్రేక్ అయితంది.
ఇప్పుడు నేను నా ఫోన్ని ఇంకానే చేసిండేది.
ఉ
కానీ నెంబరు ఈ
నువ్వు మీ మమ్మీది పెట్టినావు కదా
ఆ
సో కాల్స్ అంతా మీ మమ్మీ దీంట్లోనే ఇంకా మాట్లాడినట్టు ఇంకా మనీ మొత్తం మీ మమ్మీ దీక్ వస్తుంది కదా ఇట్లా నీరింట్ల కాల్ చేసి మాట్ మాట్లాడి మనీి నువ్వు నీకు రాదా అన్నా
ఆహా అట్లా రాలా నీకు తెలుసు
ఎ మేమి
ఇందాక నువ్వు ప్రొఫైల్ ఒకటి ఫిల్ చేసినావు గదా
ఆ
ఆ అంతొచ్చి నాకు ఆగిపోయింది
ఆ
దాని తర్వాత పైన ఫోన్ ఆఫ్రెండ్ అని ఆప్షన్ వస్తుంది
ఆ
వస్తే ఏదన్నా చెయొచ్చు నాకు రాలా మమ్మీ నెంబర్కి వచ్చింది కాబట్టి ఇదొక్కటే ఆప్షన్
ఆహా ఇనో అడి బుల్ మంచిదే
ఆ మమ్మీ దాంతో అయితే ఫస్ట్ ఇట్లే చాటజీ పెట్టి
ఆ
ఫస్ట్ మామ్మీ వద్దు అని నిక్ బ్బా మమ్మీతో నాకు తెలుగులో మాట్లాడానికి మా మమ్మీ అట్లే మాట్లాడతానులే నేను నా వద్దు అట్లేమి అనింది
ఆ
కానీ మా మమ్మీ తెలుగులో మాట్లాడతాంటే నాకు అవ్వుతాండ్ల అట్లా మాట్లాడతాంటే నవ్వు నవ్వు వస్తాంది
ఆ హ
అందుకనేసి మళ్ళీ చాట్ జీపిటీ కాన్వ దాంట్లో చూడాలి ఎట్లుందంటే ఆ కన్వర్షయేషన్ నేను హాస్టల్ లో ఉన్న మా మమ్మీ ఇంట్లో ఉంది
ఆ
ఇంకా మొత్తం పద్ధతిగా మీరు ఎలా అన్నారమ్మా
ఆహా హ హ
కన్వర్షయేషన్ మాట్లాడుకున్నాం
అ ఇప్పుడు ఇది ఆ రికార్డింగ్ వైల్ యూజింగ్ యాప్ అది రికార్డింగ్ అదే కదా
రికార్డ్ అవుతాదా లేదు జస్ట్ టైమ్ టైం తీసుకుంటుంది అంతే
లేదు నేను ఆప్షన్ క్లిక్ చేసిన
అది మైక్రోఫోన్ మైక్రోఫోన్ ఆప్షన్ తే
ఊహూ
హ్మ్ ఇంకా
చెప్పర్
మా తమ్ముడు వచ్చినాడు నిన్న
ఎప్పుడు
నిన్న నైట్
ఆహ
ఆ ఎక్కడ నేను షాపింగ్ కొచ్చేస్తానో అని చెప్పేసి ముగ్గురం పోయేకీ కష్టం అయిపోత్ తను నేను బండ్లో
ఆ
ఆ లేపకుండానే అది పడుకుంటే పడుకోనీలే డాడీ పోనీ వొదులు పోతే నేను పడిపోవాలంట లేదంటే మా డాడీ పడిపోవాలంట
ఊ
లేపకుండానే ఎళ్ళిపోయినారు
ఊ ఈద్ కా
అవ్
ఆహా ఎప్పుడది
ఇప్పుడు ఉగాదికి తర్వాత రోజు కాక తర్వాత రోజు ట్వంటీ ఫస్ట్
ఆహా
ఊ నువ్వు ఉగాది చూసుకొని నెక్స్ట్ డే వచ్చేయ్ అది ఉగాది పచ్చడ పని
ఆహా
ఇష్టమా నీకు ఉగాది పచ్చడి
ఏమో టేస్ట్ చెయ్యల్లా అనుంది
ఊహూ మళ్ళికెప్పుడూ తినవులే ఈసారి తిను టాంది
ఎలా
నాకైతే నచ్చదు
ఓహో అట్లా
హ్మ్
ఊహూ ఇంకెందుకైతు దాన్ని చేసేది
అన్నీ మిక్స్ మంచిది తింటే అని
ఊహూ
కానీ కొంతమందికి చాలా ఇష్టం తెలుసున చ్ దాన్ని లాస్ట్ టైమ్ హాస్టల్లో ఉంటుంది కదా ఇంటర్ లో ఆ ఇడ విజయవాడలో దానికోసం చచ్చిపోయారు అది ఇది అన్ని తెచ్చుకొని బెల్లముగని తెచ్చుకొని వీళ్ళే చేసుకున్నారు హరికా వీళ్ళ
ఉహూ హు ఉ
వేరే రూమ్ లో కన్నా పోత పూజీ పడుకుంది బిడ్డా నేను అసలే గట్టిగట్టిగా మాట్లాడి మళ్ళీ నైట్ ఇంట్లో కూడా ఎప్పుడు ఉంటాయి
ఉహు
ఉహ్ ఉండుకో ఎత్తి పెట్టస్త మరి దాని పైన గిన అడుగేసింది అనుకో
ఉహు నువ్వు హాట్స్పాట్ దానిలోనే పెట్టుకున్నావు కదా
ఊ
ఉ
హాట్స్పాట్ లేకపోయినా నా దీంట్లో కొంచెం ఉందిలే నెట్
హు అదే
అ నిమిషం ఆగట్లే
ఓకే
హలో చెప్పు ఇప్పుడు
చెప్పను పేరు ఎందుకు పెట్టుకోవాల అనిపించింది
ఏమో నీ కన్నీ ఇష్టం
ఓహో ఒకవేళ నిన్నే అడిగి ఈ నీకు మాటలా చిన్నకి ఇంకా పేరు పెట్టేలా చెప్పమ్మా అంటే కోరుకోనింటావా
హు మా డాడీ వచ్చినాడు హలో వస్తున్న
ఉ
హు చెప్పు ఆ డాడి మా డాడీ వచ్చినడు
హు
పిలిస్తే
సరే వెళ్ళు వచ్చిన తర్వాత చెయ్యి మళ్ళీ చూద్దాం సరేనా హలో వినిపించిందా ప్రీయా హలో
హలో అస్మా విన్ వినిపిలేదా వినిపిస్
ఆ వినిపిస్తంది నువ్వు చూడలేమో చూడుపో వచ్చి చేయిపోనీ అన్నా
అయితే అదితే వచ్చిందంట
ఏంది
ఇంగెంచేపు మాట్లాడాల అసలు
ఇప్పుడు నేను కట్ చేసేస్తాన్నాను అందుకే
అద్ జేసేస్తే ఓకేనా ఇంక దా
కాదు నెక్స్ట్ ఆ
మ్మ్